హలో
హలో
హలో
ఆ హలో వినిపిస్తుందా మేడం
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
హలో
ఆ వినిపిస్తుందండి మీకు
అ వినిపిస్తుందండి కొంచం
ఏంటండి
హలో తిన్నారా అండి
ఆ తిన్నానండి ఇందాకే మీరు అ
ఏం తిన్నారండి
నైట్ ది ఇది ఉంది కదా కూర తిన్నా అండి ఎద్దు కర్రీ
ఓ మటన్ కర్రీనా
ఆ అదే అండి బీఫ్ బీఫ్ కర్రీ
అవునా ఏం చేస్తున్నారు నేను ఇంకా ఏం తినలేదు నేను ఇంకా ఏం తినలేదండి
అవునా అండి హెడేక్ గా ఉంటే పడుకొని డీ లేచి ఇప్పుడే తిన్నానండి
అవునా ఎందుకు హెడేక్ వచ్చిందండి
ఉ అంటే మార్నింగ్ కొంచెం ఈరోజు సిక్స్ కి లేచానండి అంటే డైలీ నైట్ లెవెన్ కి వడుకున్నాను
ఊహు
అందుకు అంటే డైలీ సెవెన్ కి లేచేదాన్ని ఈ రోజు సిక్స్ కేే లేచాను అందుకు హెడేక్ అనిపించింది కానీ ఏం కాదులే అని అలాగే లేచాను. స్ ఇంకా అది ఎఫెక్ట్ అయిందండి నా
అంటే నైన్కి పడు నైన్కి పడుకొని సిక్స్ కి లేస్తే అంటే మీకు నైన్ అవర్స్ స్లీప్ వొచ్చింది.
నైన్కి కాదండి లెవెన్కి పడుకున్నా
సెవన్కి అయినా సెవెన్ అవర్స్ స్లీప్ కూడా మంచిదే అండి.
ఆ అవునండి నాకేమో అంటే డైలీ లేచే టైమ్ కి లేవలేదు కదా అందుకు
అవునా
కొంచెం అంటే ఎంత లేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను అన్ తే అంటే సడన్గా లేచాను ఇంకా అందుకు హెడేక్గా అనిపించింది
అవును ఇంకా మళ్ళీ ఒక వన్ వన్ అవర్ టూ అవర్స్ పడుకోండి తగ్గిపోద్ది
అవునండి ఇంతసేపు పడుకునే లేచా
మరి ఇప్పుడు ఎలా అండి
ఆ ఇప్పుడు బానే ఉంది కొంచం మళ్ళీ పడుకోవాలి ఒక గంట తర్వాత. ఆఫ్టర్నూన్ పడుకుంటా
అవునా
అవునండి చెప్పాలండి అవునండి
ఉ చెప్పండి
ఎందుకు మన దేశంలో ఎక్కువగా పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు.
నాకు తెలిసి
కే
అన్నీ అరేంజ్ మ్యారేజెసే అండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బ్యాక్గ్రౌండ్ చెక్స్ చెయకుండాగా పెళ్లి చేసేస్తున్నారు సో తర్వాత ఇంగా విడిపోలేక ఇటు కలిసి ఉండలేక అందరూ అట్లాగే సతమతం అవుతున్నారండి
కాదండి యే అలా కాదండి అంటే ఎందుకు వీళ్ళ మధ్యలో గొడవలు వస్తున్నాయి అసలు వీళ్ళు విడిపోవడానికి కారణాలు ఏమిటి
అదే అండి మోస్ట్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ ఎవరికో తెలియని వాళ్ళకి ఇస్తారు. మంచి వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు చెడ్డవాళ్ళు ఉండొచ్చు చెప్పలేం. ఈ కాలంలో మంచి వాళ్ళు దొరకడం చాలా అంటే చాలా కష్టం అండి.
అవునండి అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా చాలా భయం వేస్తుందండి జనాల కే అసలు అందరికి
పేరెంట్సు కొంచెం పిల్లలలకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకు కూడా
అదే కదా వాళ్ళకు కూడా మెచ్యూరిటీ అనేది ఉంటాది, వాళ్ళ డిసిషన్సే తీసుకోరు ఎప్పుడు.
అవునండి వాళ్ళ ఒపీనియన్స్ కూడా అడగాలి పిల్లల ఒపీనియన్స్ కూడా పిల్లలు ఏమనుకుంటున్నారు.
అదే గదా ఏం వాళ్ళు వొయ్యి వాళ్ళ లైఫ్ని ఇడ ఉన్నన్ని రోజులు వాళ్ళ లైఫ్ని వీళ్ళే లీడ్ ఎషీ మళ్ళా అక్కడ్కు అక్కడా ఉండబోయేది గూడా వీళ్ళే డిసైడ్ ఎస్తే ఎలా ఇంకా
అదే కదండి అక్కడికి వెళ్నా కూడా వళ్ళకు ఆ అత్తారింట్లో గూడా ఆ అత్తకు మామకు మొగన్కి కట్టుబడి ఉండాలి వాళ్ళు చెప్పిన పని చేయాలి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి
అవునండి అందుకే ఆడపిల్ల ముందు ఎవరి మీంద ఆధారపడి బత్కకుండా ఏదో ఒక జాబ్ చేస్కుంటూ ఉండాలి అప్పుడే ఆడపిల్లకి ఒక రెస్పెక్ట్ టన్ అనేది ఉంటుంది. వాళ్ళు అత్త వాళ్ళ సైడ్ గూడా కొంచెం రెస్పెక్ట్ అనేది ది ఇస్తారు ఏమనడానికి ఆస్కారం ఉండదు అళ్ళకి
అవునండి ఖచ్చిత్ అవునండి ఖచ్చితంగా అమ్మాయి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా ఇండిపెంటె ఇండిపెండెంట్గా ఉండాలి అండి డెఫినెట్గా ఆమెకు ఏం కావాలో కు ఆమెనే కొనుకునేటట్లు ఉండాలి అంటే ఇప్పుడు ఒకరి మీద డిప్ పెండ్ అయితే మన వాల్యూ తగ్గిపొద్ది అండి నిజంగా
ఆ అదే కదండీ మరి ఆడపిల్ల అలాగే పెళ్లి చేసేస్తే ఇంగా తను బానిసలాగా బతకాలి కదండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన్ తర్వాత ఇంకా
ఉమ్ తన ఖర్చులకి డబ్బులు అడగాలీ
ఇంకా ప్రతిది హస్బెంన్నీ వంద ఇవ్వు పది ఇవ్వు హండ్రెడ్ ఇవ్వు వెయ్యి ఇవ్వు అని అడిగితే అసలూ భర్త అనేవాడు ఎలా చూస్తాడు అతనూ ఒక రెస్పాన్సిబుల్టిగా బాధ్యత్ తగా తన భార్యని ఫీల్ అయితే బావుంటుంది కానీ చులకనగా చూస్తే అక్కడ చులకన స్వభావం ఏర్పడుతుంది భార్య అంటే ఇంట్లో పని చేయడానికే ఇంట్లో పని చూస్కోవాలి ఇలా ఉన్ టారు కొంతమంది హస్బెంన్సు అలా ఉండకూడదు ఫస్టు భర్తలు అనేవాళ్లు ఎలా అంటే ఒక ము ఉ ఒక ఉమెన్ న్నీ ఇంకా ఎదగాలి ఇంగా ప్రోత్సహించే విధంగా ఉండాలి ఇలా ఉండకూడదు భార్య అంటే ఒక ఆడది ఇన్ ఇంకా పైస్థాయికి ఎదగాలి అనే విధంగా ఆలోచించు దాలి ఒక భర్త అనేవాడు, అంతేగాని ఇంట్లో పని చేస్తే చాలు పిల్లల్ని ఉస్కుంటే సాలూ ఇంట్లో పనులన్నీ చేసి పెడ్తే మాకు అన్ని చాలు అనుకునే వన్ని చేస్కోకూడదు అసలు
ఆ అ‌ అన్ అవునండి నిజమే అవును మళ్ళీ హస్బెంన్సూ భార్యకి విల్వ ఇవ్వాలి వాళ్ళు విల్వ ఇవ్వకపోతే వాళ్ళ పిల్లు వాళ్ళ పుట్టే పిల్లలు గూడా ఆమెకు విల్వ ఇవ్వకుండా తయారవ్తారు
అవునండి మీరూ అబ్జర్వ్ చేస్ సారా మేము చుట్టూ ఉన్నా చుట్పక్కల ఇండ్లలో
ఆ చూసానండి చాలా మంది చాలా ఫ్యామిలీస్లలో నే ఇలా చూసానండి ఏట్లా ఆ భార్యకు విలువ లేకపోవడం పిల్లలు వి విలువ ఇవ్వకపోవడం భర్త విలువ ఇవ్వకపోవడం అత్తమామ విలువ ఇవ్వకపోవడం
అదే అండి ఇప్పు డు మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ అమ్మాయిలు పెళ్ళిళ్ళ చేసుకోవడానికి భయప పడుతున్నారండి ఈ జనరేషన్ వాళ్ళు
అవునండి అవునండి మోస్ట్లీ అందరుూ జాబ్స్ తెచ్చుకొని ఫైనాన్షియల్గాండిపెండెంట్ గా ఉండాలనినుకు కొని తర్వాత పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఉండదు మాకి పెళ్ళి చేసే నాకు పిల్లలు పుట్టాల్సిన అవసరం కూడా లేదు ఏదో ఒక కేర్ టేకర్ ని ఒకవేళ ఒకవేళ ఓల్డ్ అయిన తర్వాత కేర్ టేకర్ని పెట్టుకుంటే చాలు అని డే అని మైం అంటే డెసిషన్ తీసుకున్నరండి చాలామంది
అవునండి అలా అని కాదు గని
హ్మ్
పెళ్ళిళ్ళ చేసుకోవాలంటే చాలా మందికి భయం ఎస్తుంది ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఉ మన ఫాదర్స్ ఉన్నాగాదు మన నాన్నగారు ఎలా అయితే మన అమ్మంట ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా ట్రీ ట్రీట్ చేయాలని అనుకుంటున్నారు అంటే ఫాదర్స్ లెగసీని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు కూడా కానీ అమ్మాయిలు అనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో సఫర్ అవుతుంటారు కదా ఆ సఫర్ అవ్వేదని అని అలా నేను ఉండకూడదు అనే విధంగా అమ్మాయిలు భావిస్తున్నారు అందువల్ల అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు ఎన్ చేసుకున్నా గూడ మంచిగా ఉ ఉండదు గదా లైఫ్ ఇలానే బతకాలి గదా ఇలా ఎందుకు బతకాలి చేసుకొని లైఫ్ లాంగ్ వాళ్ళ కింద బానిసలాగా ఎందుకు కుండాలీ చేసుకోకుండా మహా అంటే ఒక ఇరవై వేలు ఇరవై ఏ నువ్ బతుకుతావ్ ఏదో ఒక జాబ్ చేసుకొని బతుకితే అయిపోతుంది గదా ఇలా ఎందుకు స సఫర్ అవ్వాలి మనం గుడా అమ్మవళ్ళ లాగానే నేటి యువత భావిస్తున్నారండి
అవునండి నేను ఇంతకు ముందు ఒక రీల్ చూసానండి దాంట్లో ఒక అతను ఇట్లా చెప్పాడు ఆ ఎందుకు ఏజ్ పెరిగే కొద్దీ అమ్మాయిలకి ఈవ్ మ్యారేజెస్ మ్యారే మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అన్న క్వశ్చన్ మీద ఆయన కొన్ని రీజన్స్ చెప్పాలాండి ఎందుకంటే వాళ్ళకు ఏజ్ పెరిగే కొద్ద్దీ మెచ్యూరిటీ పెరుగుతుంది అండ్ బాయ్స్ బయట చాలా మంది ఎ చాలా మంది ఏం బాగులేరండి మంచి బుద్ధి లేదండి
దే అమ్మాయిలకిప్పు ఇప్పుడే సమాజం ఎట్లుంది అందరు ఎలా ఉన్నారు అనేది అమ్మాయికి డెఫ నేట్టుగా అన్ని తెలిసిపోతాయిండి అందుకే ఇష్టపడదు
ఆ ఏజ్ పెరిగిపోది అన్నీ తెలిసిపోతాయండి అమ్మాయికి సో అందుకే వాళ్ళు వాళ్ళకి ఏజ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అండి
అవునండి అమ్మాయి ఎప్పుడైనా కరు అన్నట్టుగానే ఆలోచిస్తాది అన్ని వైపులా ఆలోచిస్తాది కానీ అది కొంతమందికి అర్థం కాదు అసలకి అంటే ఏజ్ వచ్చేసింది పెళ్లి చేసుకోవాలి ఏందండి ఏజ్ అంటే పెళ్ళి చేేసుకుంటే ఏదిే ఏమైనా ఆగిపోతుందా అండి అసలకి
అండ్ ఇట్లా మనం వేరే వాళ్ళు ఏమంటారు అనేవి పట్టించుకోకూడదండి మన లైఫ్ బాగుండాలంటే మనం మనం ఓన్గా డెసిషన్స్ తీసుకోవాలి
సమాజం అనే వాళ్ళు మంచిగున్నా ఏదో ఒకటి అంటారు చెడుగున్నా ఏమో ఒకట టారు అనే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఈవెన్ మనం పట్ పట్టించుకోడదు వాళ్ళ కోసం బతుకుతున్నామా మనం మనం కోసం బతుకుతున్నామా అంటే వాళ్ళు ఏదో అంటారు వాళ్ళ ఒపీనియన్కి తగ్గట్టు వాళ్ళకి నచ్చినట్టు మనం బతకాల మనక నచ్చినట్టు మన జీవితం మనం బతకాల అసలు సమాజంలో
అదే కదండి మనకు ఉండేదే ఒక ఒకే ఒక జీవితం అది మనకు నచ్చిన మనకి ఇష్టం ఉన్నట్లు మనకి ఏం కావాలో ఏం అన్ని మన మనకి ఇష్టం వచ్చినట్టు బతకాలి అండి వేరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం ఎందుకు బతకాలి
అదే కదా ఈ రోజు మాట్లాడిన వ్యక్తి రేపు ఉంటాడా ఉండడు సో ఎవ ఎవ ఎవరు ఎప్పుడుంటారో తెలియని వాళ్ళ కోసము మనం ఎందుకు ఒకరికి నచ్చే విధంగా ఒకరు మెచ్చుకోవాలని ఒకరికి నచ్చాలని ఆవి విధంగా మనం ఉండాలని ఎందుకు అనుకోవాలి మనకు నచ్చినట్టు మన మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉండాలండి అంతే ఆ విధంగా బతకాలి అం
అదే ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలు అదే ఈ కాలంలో అమ్మాయిలు వేరే వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళు ఓన్ వాళ్ళ డెసిషన్స్ తీసుకోవాలని అను
ఇప్పుడు వాళ్ళంమనుకుంటారో వీళ్ళేంమనుకుంటారో అని చేసుకుంటే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎవరు రారు కదా వాళ్లేంమంటారు అప్పుడు ముందే చూసుకోవాలి ఎవరితో ఎందుకు అంటారు అంటే ప్ర అంటే ఎప్పు ఎల్లప్పుడు ఎప్పటికీ ఎలా ఉన్నా ప్రతి ఒక్కస్త ఎదిలో ఏదో ఒకటి మనం ఒక స్టేజ్ దాటాక ఒకటి అంటారు ఇంకొ